లోపలండి
మీ బాన్నారా
బాన్నామండి మీరు ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి
ఆ ఏం చేస్తున్నారండి ఏం తిన్నా రండి
ఆ మేమ అండి ఎగ్ మ్యాగీ తిన్నాము మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నామం
అలాంటివన్నీ తినకూడదండి మంచిగా రైతులు పండించిన పంటలు తినాలండి ఆహార పంటలు ఆహార పంటలు గురించి మీకు తెలి పోతే నేను చెప్తాను చూడండీ
ఆ
హ్మ్ రైతులు పండించిదే మనం బా తినాలండి వరీ వరిలుంచి మనకి బియ్యం వస్తాయి కదం డి గోధుమలు జొన్నలు మొక్కజొన్నలు రాగి ఇవంతా మంచిదండి మన
ఓకే
తినడానికి ఇంగ పప్పు ధాన్యాలండి కందిపప్పు పెసరపప్పు మీనపప్పు శనగపప్పు బ్లూ ఇట్ల అవంతా తినడం వల్ల చాలా మనకి ఆరోగ్యానికి మంచి లాభాలు ఉంటాయండి
ఓకే
ఆ అండి రైతులు అనేది మనకి మన దేశానికి వెన్నెముక్క కదండి
ఆ అండి
రైతులు లేందే మనం ఏంది తినలేము ఏం చేయలేము కదండి అన్ని దానికి ఖచ్చితంగా రైతు అనేది అవసరం అండి మనకి మీరేకి ఏమన్నా తెలుసా అండి ఎలా పంటలు పండిస్తారు ఏమి అనేది
ఆ తెలుసండి మేం నువ్వు వరి పంట వేస్తాము టమోటాను అన్ని వేస్తామండి
అవునండి ఆ అన్ని మనం పండించుకొని మనం తింటేనే మనం ఆరోగ్యంగా ఉం
అవునండి అదైతే నిజం ఆరోగ్యమే మహాబలమండి
అవునండి మనం బయట తినలేం కదండి
ఆ మేం వరి పంట వేస్తామండి చెప్పాలా అండి
ఆ చెప్పండి
ఆ ఫస్ట్ వచ్చేసీ ఆ గోధుమలు కొనుక్కొని రావాలండి దానికి ఆ
గోధుమలు ఎందుకండీ వరి పంటకీ
అంటే గోధుమలు వేస్తేనే అండి రైస్ వచ్చేది మొలకలు వచ్చి అట్లంతా ఆ గోధుమలు అంటామండి బియ్యంని ఆడిస్ ఆ గోధుమలు ఆడిచ్కస్తే బియ్యం వస్తాయండి
అవునా అండి అం అంత ఐ తెలియదండి నాకు దాని గురించి
ఓకే ఓకే మనం గోదామల్ని కొను వచ్చి ఆ దానిలోకి చల్లాలండి ఒక అర్ధ అర్ధక్ ఎకరాకి బాగా దున్నాలండి ఫస్ట్ ట్రాక్టర్లు తెలుసా అండి మీకి
ఆ తెలుసండి
ఆ టాక్టర్ తో ఫస్ట్ దున్నాలండి దున్ని దాంట్లోకి నీళ్ళు బట్టి ఇవి చల్లాలండి ఒక మూటాట్లా చల్లితే అవి బాగా మొలకలు ఎత్తి ఓ మొలకలు వస్తాయండి ఒక టూ మంత్స్ కి వచ్చిన తర్వాత బాగా కట్టలు కట్టాలండి ఆ వరిని
అవునండి
పిలకలు అని వస్తాయండి ఆ మన ఇప్పుడు రెండు మూడు ఎకరాలు పెట్టుకోవాలని అనుకున్నాం కదండి
అవునండి
ఆ రెండు మూడు ఎకరాలలో వచ్చేసి ఏ నాటాలండి ఇవి కూలల్లో ఒక పది ఇరవై మందిని పెట్ టి మనం నడిపించాలండి అవన్నీ ఫస్ట్ ఆ ఆ ఫస్ట్ నాటి ఇచ్చానండి ఆ తర్వాత ఒక ఒక రెండు నెలలకి ఏమో ఆ కొంచెం పెద్దగాయితే తూదండి అప్పుడు ఏఈ నీకి ఏమేం పురుగులు ఆ పురుగులు అవన్నీ ఉంటే మందులు కొట్టడము కలుపు తీయడం అంటారండి దాన్ని గడ్డి తీయడాన్ని ఆ కలుపు తీయాలండి మనం ఫసుపు ఆ కలుపు తీస్తే అప్పుడే కదండి అది బాగా పెరిగేది దిగు బట్ టు బాగా ఓస్తుందండి ఒక రెండ ఎకరాలకే ఒక ఎనభై తొంభై మూడలయితాయండి
అవునండి మంచి పంట కదండి అట్ల అయితే మంచి డబ్బులు ఓస్తది రైతులకు గుడా అవునండి ఆ మీకు ఇంగ వేరు సెనగలేదిఎలా వేయాలో తెలుసా అండి
ఆ తెలిదండి చెప్పండి
వేరుసెనగ అనేది మన భారతదేశంలోని ముఖ్యమైన నూనె గింజా పంటల్లో ఇది ఒకట అండి
ఓకే
దీన్ని పేదవారి బాదమని కూడా పిలుస్తారండి ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు క్రొవ్వు పదార్థాలు మరియు పోస షాకాలు అధికంగా ఉంటాయండి వేరు శనగ నుంచి మంచి నూనె కూడా తయారు చేయడం కాకుండా వివిధ ఆహార పదార్థాల తయారు కూడా ఉపయోగిస్త సార అంటే అంటే చట్నీలు అట్లా చాలనా దానికి ప్రతి దానికి వేరుసనగాళ్ళలు మనకు అవసరమే కదండి ప్రతి ఒక్క వంటలోకి వేస్తాము ఆ తొంభై శాతము భారతదేశ అనేక రాష్ట్రాల్లో ఇది పండిస్తారు కదా అండింధ చాలా చోట్ల ప్ర పండిస్తారండి నేల మరియు వా తావరణం ఎలా ఉండాలంటే వేరుశనగ పడుకు ఇసుక మిశ్రమం కలిపిన ఎర్ర నీళ్ళ మరియు నీరు నిల్వ ఉండే నీళ్లలో అనుకూలంగా ఉండాలండి
ఓకే
ఈ పంట వేడి వేడి మరియు పొడి వాతావరణంలో బాగా పండుతుందండి వేడి ఇరవై నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉండాలండి ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండాలండి తక్కువ నుండి మధ్య వర్ష శాతం ఉన్న ప్రాంతాల్లో నుండి బాగా దిగుబడి వస్తుందండి
ఓకే
భూమిని మనం ఎలా తయారు చేస్త కో లండి విత్తనాలు వేయడానికి ముందుగా భూమిని బాగా దున్నాలండి దానిలతో ట్రాక్టర్ కదండి దున్నే ఉంటాయి కదండి దాం నేలను మే తగా చేసి కలువు మొక్కలను తొలగించాలండి అంటే ఏమైన్నా ఉంటాయి కదండి గడ్డి అట్లా అది కలుపు తీయడం అని మీరు చెప్పారు ఇందాక అలా కలువ అని తీసేయాలండి
ఓకే
సమతలంగా చేసి సేంద్రియ ఎరువులను వేయడం వల్ల బాగా పంట అనేది బాగా పెరుగుతుంది అండి
ఒకఓతేే
వితనాాల న ఎంపీ క మరి ఆ విత్తనం ఎలా పెట్టాలనేసి చెప్తానండి
ఆ ఆ
కరమైన మరియు నాణ్యమైన విత్తనాాలను ఎంపిక చేసుకోవాలండి సాధారణంగా వర్షాకాలం ప్రారంభం లో విత్తనాలు వేస్తారండి
ఆ ఆ
పరశుల మధ్య సరైన దూరం పాటించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయండి
అ అండి
తీసుకోవాలంటే పంటకు అవసరమైన నత్రచని భారవసం మరియు ఫోటోలు ఎరువులను సరైన మోదుతో మనం తయారు చేసువేయాలండి
ఓకే
పరిస్థితులో అనవసరమయిైనప్పుడు నీటి పదార్థాలను రద్దు చేయాలండి
ఓకే
ఆ అండి మరియు కాయలు ఏర్పడే ప్రదేశంలో తగినంత నీరు అఔస ఇం అండి దాని పెరిగే కోసం అనేసి
ఓకే ఓకే
దీని నుంచి కొన్ని వ్యాధులు కూడా వస్తాయండి వేరే శనిగా పంటలు కొన్ని పురుగులు మరియు వ్యాధులు హాని కలిగిస్తాయిడి వీటిని నియంత్రించడానికి మనం వ్యవసాయ నిపుణులు సూచనలు మేరకు తగిన చర్యలను పాటించాల్సి ఉంటుందండి
ఓకే
పాల్గొని శుభ్రంగా ఉంచడం ద్వారా కూడా వ్యాధులు తగ్గించొచ్చండి ఇది కోతా కంటే వేరే శనియలు పూర్తిగా ఆ పచ్చిగా అయిన తర్వాత పంటను కొయ చాలండి
ఓకే
జాగ్రత్తగా పీకి వేరు చేయాలండి చెట్టు నుంచిత్తనాలకి బాగా ఎండవెట్ ట్టి అవి మళ్ళ కాయలు తీసిన తర్వాత దానిని బాగా ఎండబెట్టి దానిని సపరేట్ చేసుకోవాలండి దీనివల్ల మనకి నూనె తయారవుతుందండి ఇంకా చక్కీలు మిఠాయిలు మరియు ఇతర ఆరోగ్యాకి చాలా ఆరోగ్యాలకి ఇది ఉపయోగపడుతుందండి
ఓకే ఓకే
పశువులు మేతగా కూడా ఉపయోగిస్తారంండి అది ఎంత గడ్డు ఉంటుంది కదండి కాయలు తీసేసాక అదండి దీంట్లో ప్రోటీ టీలు మరియు శక్తిని అందించే పోషకంగా చాలా ఉంటాయండి
ఓకే ఓకే
చాలా లాభాలే ఉన్నాయండి దీని వల్ల
ఓకే
దీని తినడం వల్ల ప్రోటీన్స్ వస్తాయండి బాగా లావు కూడా పెరుగుతారండి రోజు కొన్ని
ఓకే మీకు టమోటా పండించడంమ చాండ
లేదండి అంత తెలియదండి కొన్ని కొన్ని అండి
చెప్పాల అంటడి
చెప్పండి
ఆ ఫస్ట్ వచ్చేసి మనం టమోటా అని అవి నాడడానికి నర్సరీకిళ్ళి పిలకలు తీసుకొని రావాలండి
అవునారగాదండి
దానిని పిలసలంటారండి స్పష్టమైన తెలుగులో
ఆ
ఆ తర్వాత ఆ నారని నాటాలండి
ఎక్కువ తినకూడదు కదండి
అవునండి
కిడ్నీలో రాళ్ళు పడతాయండి ఎక్కువ తినకండి మీరు కూడా
ఓకే ఓకే
ఆ తర్వాత అండి ఏమేం మందులు కొట్టాలండి దానికి మంచి పంట రావాలంటే
దానికా ఇదొచ్చేసి ఇట్లా అంటే చెప్తా చూడండి ఫస్ట్ అవిలా
ఆ అండి దానికి గ్యాప్లు ఇచ్చి గ్యాప్లు ఇచ్చి నాటాలి కదా అండి
ఆ అవునండి దానికి ఫస్ట్ డ్రిప్పు చేసి
అవునండి
ప్పు చేసి దానికి నాటాలండి మనము ఆ నాటిన తర్వాత ఒక మూడు నాలుగు మూడు లేదా రెండు మీటర్లు గ్యాప్ వదిలి నాటాలండి
అవునండి
ఆ అది కాపు వస్తాదండి చెట్టుకి చానా కాపు పైన వస్తుంది అప్పుడు దానికి చనా పురుగులు వస్తాయండి అసలు ఆ ఛానా మందులు కొట్టాలి అసలు ఏమంటే బాగా పోతాయండి చాల చనా కాపు కాస్తుంది అది
అవునండి
ఆ చాలా బాగా పోతాయండి మార్కెట్ లో
అవునండి
ఆ అవైతే ఒకేసారి లోడ్లు లోడ్లు కాస్తాయండి మనకి
అవునం డి రేట్ ఉన్నప్పుడేమో బా పోతాయి రేట్ లేనప్పుడేమో పోవు కదండి
అవునండి
అవునండి కానీ టమోటా ఎక్కువ తినడం వల్ల కిడ్నీలు రాళ్వస్తాయని కొంచెం తగ్గించామని అంటారు కానీ ఆ రేట్ మాత్రం అంతు దెగనిదె ట్లలో ఉండాయండి నూర్లు నూర్లు
అవునండి అసలు కిడ్నీలు రాళ్లుచాలా పడతాయండి టమోటాలు తినకూడదు
అవునండి
ఆ ఇంకేంటండి తిన్నారా
ఆ తిన్నామండి
ఆ ఏం తిన్నారండి
నేను చపాతీ తిన్నానండి
ఓకే
ఆ అండి మీరూ అండి
ఆ మేము ఎగ్ రైస్ తిన్నామండి
ఆ అండి సరే అండి అయితే మరి ఆ బాయ్ అండి